ఓకే అండి పిక్నిక్ గురిం చి ఏమైనా మాట్లాడతారా అండి
ఆ ఓకేన అండి ఈ రోజు టాపిక్ వచ్చేసి పిక్నిక్కు మ్ ఇ ఇంకా మనకు పిక్నిక్ అనేసరకి ఒక మంచి ఆ ప్లేస్ అనేది గుర్తుకు అనేది వస్తు ఉంది అంటే పిక్నిక్ అనేది మోస్ట్లీ మనం ఎక్కడ ప్రిఫర్ చేసామ అండి ఆ పల్ ఆ పచ్చని వాతావరణం ఉండేసి వాటర్ ఉండేసి అలాంటి ప్లేస్ పిచ్చస్ అనేది పిక్నిక్ వెళ్ళడానికి అనేది రిఫర్ చేస్తాము అండ్ స్కూల్ డేస్ లోనైనా పిక్నిక్ అనేసరికి వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ ద బొటానికల్ టూర్ అను అలా అనేది వాళ్ళకు ఒక నా ఇవ్వాలని అలా అని ఫిట్నిక్ ప్రిఫర్ చేస్తాము అండ్ కాలేజ్ డేస్ లో వచ్చే షి ఒక ప్రాక్టికల్ కి ప్రాక్టికల్ చేయటానికి అనేది ఒక దా నాక్ థీమ్ తో వాళ్ళు అనేది ఒక ప్ర ఆ చేస్తుంటారు అంటే పిక్నిక్ అనేదివి మ్ కండక్ట్ చేస్తు ఉంటారు అండ్ ఇంకా డే ఏ ఏ స్టేజ్ లో ఆ అది అనేది పిక్నిక్ అనేది ఏర్పడుస్తు ఉంటారు అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఉన్న తర్వాతా ఇప్పుడు కార్తీక మాసంలో అనేది కొంతమంది పిక్నిక్ అనేది నవ ఏంటి వనభూ భోజనాలు అంటారు అలా ఆట్ టైప్ లో కూడా పిక్నిక్ అనేది అంటే ఒక్కొక్క స్టేజ్ లో అనేది పిక్నిక్ ను ఏర్పడుతు చూస్తుఉంటారు
అవును మనము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తోనే ఉంటామ్ ఒక్కొ ఒక్కసారి ఈ మన కుటుంబ సభ్యులతో వెళ్తాము ఒక్కొ ఒక్కసారి ఏంట అంటే కొంద కొలీగ్స్ తోనే వెళ్తారు ఎందు పిక్నిక్ లో కూడా మనకు చాలా రకాలు ఉన్నాయ అని చెప్పవచ్చు ఎందుకంటే స్కూల్ డేస్ లో మాక్ అయితే పిండే అండి ఒకడ్ అంటే మామిడి తోట అనేది ఉండేది ఇంకొ బకటి ఏమో పార్క్ అని ఉండేది ఒకటి అంటే ఇగ అదేమో పార్క్ అని చెప్పేవాళ్ళ అండి అది ఇద అండి ఇగ తప్ప ఇంకేం లేదు చిన్న అప్పుడు మొత్తం తీసుకోపోయి మామిడి తోటలో పడేస్తు ఉండు ఎప్పుడు ఇగ మామిడి తోట మామిడి తోట ఇక కదంపి పిక్నిక్ పోదాం పిక్నిక్ పోదాం మామిడి తోట అంత మించి ఏమ్ లేద అండి ఇగ హై స్కూల్ కోచ్చిన తర్వాత కతం ఒక వేరే ప్లేశయా అదొ ఒక్కటే ప్లేశయా కొంచెం దూరంలో ఉంట అది అదొ ఒక్కటి తప్ప మాకు వేరే ఆప్ షన్ లేదు ఏమ అంటే అక్కడికే తీసుకెళ్లేటోల్లు ఇంకా మాకు వేరే ప్లేస్లే లేవఅండి అంటే వేరే వేరే స్కూల్ లన అయితే ఎక్కడ్ ఎక్కడ్ కో తీసుకెళ్లే వాళ్ళు ఎక్కడ ఎక్కడనో చూపించ అన్ని ఈవెంట్స్ ఉండేటి మాది ఒక చెట్ట పెద్ద స్కూల్ అనిపించేది ఒక పిక్నిక్ సరిగ్గ ఉండకపోయేటి అంటే చెప్పాల అంటే ఎవ్వి అవైలబుల్ కల్లుగుండపోయి తాయి అండి అంటే వేరే స్కూల్ల్లో చదివితే మాకు ఇంకా నేచర్ గురించి కాని ఇం ఇంకా జనరల్ అవేర్నెస్ ఇంకా ఎక్కువ అయ్యేదేమో అనిపిచ్చేది ఆ ఎప్పుడు ఒక తోటలో ఏస్తే పంపించేటోళ్ళు అంతే ఆడ వెళ్ళి తినేసి రావడం మళ్ళీ అక్కడ అంతా ఏం ఉండకపోయేది నడుచుకుంట్ ఇంపు లైన్ లో తీసుకెళ్లి అక్కడ కూర్చోబట్టి తినిపించి మళ్ళీ నడుచుకుంటూ తీసుకవచ్చే ఏటోళ్ళు మళ్ళా ఇక మాకు అది అంతగ నచ్చకపోయేది అన్నట్టు
అవున అండి డెఫినెట్ గా ఇంకా స్కూల్ డేస్ అనేసరికి నాకు ఒకటి గుర్తుకొచ్చింది మేంమ్ టెత్ క్లాస్ లో ఉన్న అప్పుడు ఇక్కడ రాము జి ఫిలిం సిటీ అనేది మమ్మల్ని తీసుకుపోయిండ్రు అక్కడ మేము ఎంజాయ్ చేసాము రామోజీ ఫిలిమ్ సిటీ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇంకా ఒక్కొక్ ఒక స్టేజ్ లో ఒక్కొక్క దగ్గరికి ఇంకా ఇటి ఇంటర్ లో వచ్చే డిగ్రీ వచ్చే ఇంటర్ లో అంతా ఏం లె లేదండి మా కు ఎందుకంటే ఎప్పుడు స్టడీ స్టడీస్ ఎందుకంటే బైపీసి కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ స్ట్రేను కావాలి బాగా చదవాలి ప్రాక్టికల్స్ ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని ఇంకా టోటల్ గా మాకు ఎప్పుడు బుక్స్ బుక్స్ బుక్స్ తప్ప ఇంకా వేరే ప్ర ప్రపంచం లేదు ఇంటర్ల అయితే ఇంక ఇ డిగ్రీ కొ ఆ ఇంగ ధూం ధాం అన్నటైపోయింది మొత్తం ఇంగ మంచి ఎంజాయే ఎంజాయ్ చేస్తుంటాము అంటే మీన్స్ ఇంకా పా ఆ టూర్ కి తీసుకెళ్లారండి ఏదో మెదక్ లో ఏదో చర్చ ఉంది అక్కడ ఏదో తీసుకెల్లిరు ఇంకా అక్కడనే మెదక్ లోనం ఏదో హనీది హని బీది హని బీది ఏదో ఆ ఏదో ఉంటా అంటే హని బి ఎలా తయారు చేసారు అండ్ ఫిష్ వి అంటే మాకుప్పుడు ఆ ప్రాక్టికల జువాలజీ దాంట్లో ఫిషరీది ఏదో ఉంటుంది సో అది ఏంటిది ఎలా అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ ఒ తీసుకెల్లిరు అలా ఆ మంచిగా ఎంజాయ్ చేసాము ఇంగ డిగ్రీలో ఎంజాయ్ చేసినంత ఇంగ ఏ దాంట్లో డిగ్రీ ఎంబిఏ లో చేసినంత ఎంజాయ్
ఉ అంటె ప్ర ప్ర ఒక్కరు అనుకుంటారండి ఖచ్చితంగా మన లైఫ్లో ఎంజాయ్ చేయాలని ఎ కాలజ్ డేస్ స్కూల్ డేస్ ఏంటి అంటే చదువు చదువు ఏదో ర్యాంక్ లో కోసం పాటు పడుతా ఉంటాం బట్ ఏంటిదంటే వన్స్ చదివి అయిపోయినాంక ఈ ర్యాంకులు ఎందుకు పనికి రావు ఎవరి అదృష్టం వరిస్ తె వాళ్ళకు మాత్రమే జాబ్ వస్తుందన్న థాట్ వచ్చేసింది ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడినా వేస్టే కొందరు ర్యాంకులు కొడతడు బట్ వెంటనే పెల్లయిపోతుంది సంసారం పిల్లలు అంతే ఇక తర్వాత ఏంటిదం అంటే కొందరు ఏంటిది అసలు ఏం చదవరు బట్ వాళ్ళుయితే మొత్తం ఏదో సాధించేస్తారు ఇగ నాకేంటిదంటే ఇక స్కూల్ కాలేజీ ఏంటిదంటే ర్యాంక్ ల మీద ఫోకస్ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈమో ర్యాంక్ పడితే మస్తు గ్రేట్ అన్నటు ఫీల్ అవుతారు ఇగ అట్లుండే సరికి అప్పుడు మొత్తం చదువుల మీద వేస్తారు కాకపోతే ఏంటంటే వెకేషన్స్ పిక్నిక్స్ అన్ని పెట్ ట్టాలి అప్పుడు ఏంటిదంటే చదువు అంటే జస్ట్ బుక్స్ ఏనండి ఆ చదువు వల్ల మన కొంచెం బ్రెయినే మనది ఏంటింటే బ్రెయిన్ షార్ప్ అయితది తప్ప మనకు జనరల్ అవేర్నెస్ ఉండదని అనుకుంటా సో పిక్నిక్ ఇలాంటి వాటిని బెట్టి మంచి మంచి ప్లేసెస్ అన్ని చూపించాలి మనం హిస్టారికల్ ప్లేసెస్ ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కు ప్రిపేర్ అవ్వాలంటే కూడా మొత్తం మన హిస్టరీ గురించి ఉంటది మనం ప్రత్యేకంగా చదువితే అర్థం కాలిక పోయి తీసుకెళ్ళి చూపించాలి గుర్తుంటే ఇంకా బాగా రాయగలుగుతాం కదా అందుకని చెప్పేసి నేను పిక్నిక్స్ తీసుకెళ్తే బాం మళ్ళ ప్రకృతి అందాలు ఇప్పుడు ఇంకెప్పుడు చూస్తామండి మనం చెప్పాలంటే భూమిలో చూడాల్సిన చాలా ప్రదేశాలు ఉన్నాయి అందులో కొన్నైనా మనం విజిట్ చేయాలి కదా అండి అందుకే పిక్నిక్స్ కొంచం వెకేషన్స్ ఏ మంచి మంచి ప్లేస్ దూరం తీసుకెళ్తే బా ఉంటది ఇగ చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఎవరికైనా ఈ పిక్నిక్స్ అంటే పడిచ్చ తరు ఎవ్వరిగా నేను రాను అనేటోళ్ళయితే ఎవ్వరు ఉంటరు కదా
అదేనండి మీరన్నట్టే పిక్నిక్ తీసుకపోవటం వల్ల ఏంటి అంటే ఆ ఆ ఒక స్థల పురాణం అంటారు కదా ఆ స్థలం యొక్క టీ అనేది తెలిసిపోతుంది ఇప్పుడు ఒకవేళ మనం అది ప్రాక్టికల్ గా మన చూసాం అనుకోండి ఒకవేళ వాళ్ళు క్లాస్ లో ఎప్పింది కూడా మనకు చాలా ఈజీ గా అర్థం అవుతుంది అంటేఓ అది ఇమాజిన్ చేసుకుంటాము సో ఇలా వెళ్తుంటే ఇలా నా అక్కడ వేసిన స్టాచ్యూను వీలు కన్స్ట్రక్ట్ క్షన్ చేసారా వీలు ఎస్టాబ్లిష్ చేసారా అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఆలోచించి మనం అనేది సబ్జెక్ట్ మీద ఫోకస్ అనేది చేస్తామ అనేది డెఫినెట్ గా కరెక్టే నండి మీరు అది అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిక్నిక్ అనేది కొంతమంది ప్రిపేర్ చేస్తుంటారు స్తారండి మోస్ట్లీ మన తెలంగాణ వచ్చేసేసి వరంగల్ అనేది ఫోకస్ ఎక్కు కువా చేస్తుంటారు అంటే అక్కడ జరిగిన కాకతీయులు అలాంటివన్నీ కూడా అలా తీసుకెళ్లి అనుకోండి వాళ్ళకు కూడా చాలా మంచి ఆ కాకతీయ రుద్రమదేవి ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు ఒక గ్రిప్ అనేది వస్తుంది సో ఆ ఇప్పుడు ఇప్పుడు మా ఇప్పుడు మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మా స్కూల్ పిల్లలు అంటే మా పాప వాళ్ళ పిల్లలకు ఎంటర్టైన్మెంట్ ఇటుకు వాళ్ళ స్కూల్ చాలా స్ట్రిక్ట్ అయినా కూడా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలన్న ఉద్దేశంతో పిక్నిక్ కి తీసుకొని పోతుంటారు కంపల్సరీ సరి ఎవ్రీ ఇయర్ పిసినికో ఆ బ్లూ తొందరు అంటే వాటర్ పార్క్ లో ఎక్కువ ప్రిల్ఫర్ చేస్తారు ఆఫ్టర్ సే సె సెవెన్త్ క్లాస్ వరకు అండ్ ఆఫ్టర్ సెవెంత్ తర్వాత ఇంకా వేరే వెకేషన్ చేస్తారేమో సో అలా అనేది వెళ్తుంటారు అంటే వాళ్ళకు కూడా మైండ్ రిలీఫ్ ఉంటది అలా అని
ఆ అంటే ఇప్పుడు పిక్నిక్ వెళ్ళలే ముందు ఏంటంటే మనం ప్రణాళికలు వేసుకోవాలండి ఎందుకంటే ఏం బ్యాగ్స్ తీసుకెళ్ళాలి తినడానికి ఏం తీసుకెళ్ళాలి మనం వెళ్ళే ప్లేస్ లో అసలు తినడానికి దొరక ఫుడ్ ఉంటది ఇప్పుడు మనం కొన్ని ప్లేసెస్కి వెళ్తాం అక్కగా కొబ్బరి నునా ని వంటలు వేస్తారండి అవి మనం తినలేకపోతాం సో ఏంటివి అంటే ఇక్కడ నుంచి ఏమైనా లు తాలింపు వేసుకొని వెళ్లడం కారం పూసలు చేసుకొని వెళ్లడం స్నాక్స్ లాగా ఎక్కువ నిల్వ ఉండేటి కొన్ని పట్టుకొని వెళ్ళాలే లేకపోతే అక్కడ తిండి తినలేమండి ఇగా తిండి తినలేక మళ్ళీ హెడ్ఏక్ కోస్తాది కడుపు మార్చుకుని ఉండడం వల్ల తర్వాత మనం ఆ వెకేషన్నీ కూడా ఎంజాయ్ చేయలేక కపోతాం కాబట్టి మనం వెకేషన్కి వెళ్ళేటప్పుడు సరైన ప్రణాళిక కూడా ఉండాలని నేను అనుకుంటా ఎట్లా అంటే ఏ వస్తువులు తీసుకెళ్ళాలి ఎట్లా ఏర్పాటు చేయాలి ఎక్కడెక్కడ ఏ టైమిక్స్ దిగాలి అక్కడ ఆహారం ఉంటదా అవన్నీ కొంచెం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ కూడా తీసుకెళ్ళాలి ఏమనా చెప్పలేం కదండి ఏమైనా సడన్ అటాక్స్ ఏమైనా జరగచ్చు కాబట్టి ఫస్ట్ ఎడ్ వేసుకెళ్ళాలి మళ్ళీ అవన్నీ కొంచెం కరెక్ట్ ప్రోగ్రెస్లో ఉన్న అప్పుడే మనకు హ్యాపీగా అనిపిస్తది అక్కడ ఏదైనా జరగకుడానీ జరిగినప్పుడు మనం ఇంకా బాధపడాల్సి వస్తది సో కొన్ని పిక్నిక్ లో ఇలాంటి ప్రణాళికలు వేసుకోవాలని నేను అనుకుంటా వాళ్ళ ప్రకృతి ఇట్లా వాటి అందాలను కూడా మనం ఆస్వాదించాలి కొందరు వెళ్తారండి పిక్నికి వెళ్ళి మా ఫ్రెండ్ ఒక అమ్మాయింది తీకెళ్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా మొత్తం చూపించేసి అక్కడే పటుకొస్తంది నాకు తనతో వెళ్తే ఏదో హడావిడిగా ఉంటది సో ఇక మళ్ళీ ఎప్పుడైనా రమ్మన్న ఇప్పుడు నేను రాను అని చెప్పేసిన నాకు ఎ నచ్చలేదు
అంటే పిక్నిక్ అనేసరికి కొంతమంది డిఫరెంట్ టైప్గా ప్రిఫర్ చేస్తుంటారు ఇప్పుడు కొంతమంది స్టై స్టైల్ గా రీల్స్ చేయడానికి అనేది అదేదో వాటర్ ఫోల్ ఫాల్ ఉంటది ఆ ఫాల్ మీద దిగి ఎంతో మంది ప్రాణాలు అనేది పోగొట్దు కున్నారు అంటే వాటర్ ఫాలో వాటర్ లో నేను మధ్యలో నిలబడ్డాను రీల్స్ చేయడం వల్ల నాకు ఎక్కువ వ వ్యూస్ వస్తాయి అన్న ఉద్దేశంతో అనేది వాళ్ళు ప్రాణం మీద కూడా ఎన్నో చాలా మంది చనిపోయారు అలా ఇంకొకరు ఏంటి టిదంటే రోడ్డు మీద రోడ్ మీ రోడ్డు మీద చచ్చిపోయినట్టు కూర్చొని అదేదో బండులు పోతున్నాయంట రీల్స్ చూడాలన్న నాకు నేను ఇలాంటి రీల్స్ కోసమని తీన్మార్ న్యూస్ బాగా చూస్తానండి
బావుంటయి వాళ్ళ టాకింగ్ కూడా బావుంటది తిన్మార్ల
స్ల ఇలాంటివి విల్ చె పెడుతుంటారు నాకైతే ఇళ్ళ వీటి కోసం అన్నా నేను స్పెషల్ గా నైన్ టెన్
ఆ కాదండి ఇప్పుడు వెకేషన్కి ఎళ్తన్నావంటే నువ్వు ఎంజాయ్ చె బట్ తల్లిదండ్రులు నీ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఆలోచించాలి కదా నువ్వు లేకపోతే ఆ వాదర్ పల్లెటూర్లో ఉంటరుగ కరెక్టే కొన్ని తిన్మార్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళని పె ఎత్తుకుంటే ఎస్తారు న్యూస్
ఆ అవును అదే చ ఆ ఇంకా చాలా అది ఇ ఇంకొకటి మీకు ఒక న్యూస్ తెలుసా ఆంటి రీల్స్ చేసారు
హ్మ్
ఆ రీల్స్ ఏంది తెలుసా నా ఒక ఆమె వేసింది ఏంది నా దగ్గర ఇంత బంగారం ఉంది చూడండి చూడండి అని పెట్టిందంట అయితే నెక్స్ట్ డే ఏమో మొత్తం మొత్తం నెక్స్ట్ మళ్ళీ ఏమంటుర్రు ఏమ జేప్తుతున్నట్టే హాయ్ ఫ్రెండ్స్ ఈ ఇదేమంటరు ఈ లాకర్ కీ అనేది నేను బెడ్ కింద పెడతాను హాయ్ అంటా ఆమెనే మొత్తం క్లూస్ ఇచ్చింది
దొంగ ఈ టైంకి రావచ్చు అని కూడా చెప్పేది ఉండే నేను ఈ టైమ్ లో ఇంట్లో ఉండను ఎవరైనా వస్తే దొంగలు రావచ్చు
అందన్నం
విచా అంటే నేను ఈ న్యూస్ చూసిన బట్ ఇది నాకు క్లారిటీగా చెప్పు అర్థం కాలేదు మీరు చెప్పి నాకు ఇప్పుడు నవ్వు వస్తది నాక అయితే అమె అట్లే చెప్పింది ఆ బంగారం అంతా పోయింద ఒక ఆమె అంటే హెడ్లైన్ చూసి
లేదు లేదు పోయింది అని కానీ ఇంక తీన్మార్ న్యూ అస్సల ఇంకా ఘరంగా చెప్తారు ఓయమ్మో అ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ డిఫరెంట్ గ ఉ రందే అంటే స్లేంగ్స్ అనేది వేరే ఉంటుంది అద సరేనండి ఓకే అండి ధన్యవాదాలు